హలో
హలో
హాయ్ అండి బగున్నారా?
హాయ్ బాగున్నారా మీరు బాగున్నారా
ఆ బాగుంన్నామండి ఆంబోటిన్ చేశారా
ఇప్పుడే చేస్నా తిన్నా కాల్ చేసినా
ఏంటండి స్పెషల్ ఈరోజు నేను తిన్నాను
ఏముంది ఏం లేదు యాజ్ యూజువల్
అంటే అబద్ధం చెప్పారా ఇప్పుడు
ఆ లేదు సర్టిఫికేషన్ డే ఉంది కద పోవాలి కొసేపపైనంగా
అది ఇప్పుడు తిన్నాను అన్నారు ఇంకా తినలేద అంటున్నారు.
ఆ తినడం అయిపోయింది అని అన్న
ఓకే ఓకే హ చెప్పండి ఓకే
మీరుతిన్నారా?
ఉమ్ అండి తినేసి ఓకే పులిహోర తెచ్చాను సో వైట్ రైస్ ఉంది. తినేసి బయటకి వచ్చాను.
హ అయిపోయిందా మి ఆఫీస్
ఆఫీస్ ఉందండి ఇంకా సెవెన్ వరకు ఈరోజు
అంటే నార్మల్ బయటకి వచ్చినారా లేకపోతే ఇంటికేళ్తున్నారా
లేదు లేదు ఆఫీస్ సెవెన్ వరకు ఉంది లాగౌట్ అప్పుడు లాగౌట్ చెయ్యాలి
అవునా
ఆ మీరు ఇంకా సర్టిఫ సర్టిఫికేట్ కోసం వెళ్తారా ఇప్పుడు
ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత ఫ్రెష్ అయ్య వెళ్ళాలి
అంటే కాలేజ్ అయిపోయిందా
కాలేజ్ వెళ్ళలేదు ఈరోజు దానికోసమే
ఏంటండి నిన్న కూడా వెళ్ళలేదు అన్నారు.
వెళ్ళలేదు నిన్న కూడా దానికోమే వెళ్ళలేదు
ఉహు ఇప్పుడు ఎలా ఉందండి ఆరోగ్యం మీది
యాక్చువల్లీ ఈరోజు ఏమైందంటే నార్మల్గా ఫ్రెష్ప్ అయివచ్చినా నా ఇట్లా రూమ్ లోకి వచ్చిన కాలు జారీ కింద వడిపోన అనమాటా
అంటే నిన్న చెప్ నిన్న కూడా పడ్డానన్నారు ఈ రోజు కూడానా ఆ హలో హలో
హ నిన్న కాదు నేను చెప్పింది ఇంత ముందు ఎప్పుడో చెప్ ఇంత ముందు ఎప్పుడో అయింది. అదే లే నిన్న
ఆహా ఓకే ఓకే అంటే ఏదైనా దబ్ దెబ్బలు తగిన తగిల్నాయా ఇ హలో
ఉ ఇంకా
పడ్డారు కదా దెబ్బల్ తగిలినాయా అన్నాను
వినిపీయలేదు అందుకే కాలు బెణికింది అంటే స్ స్లిప్ అయిందనమాట
ఓకే ఓకే అంటే చూపించుకున్నారా వెళ్ళారా
ఏం లేదు జస్ట్ ఒక స్ప్రే ఉండే నా దగ్గర దా అదే దాంతోనే చేస్తున్నా
ఓకే మీరు చాలా స్ట్రాంగ్ అంది అట్లయితే
ఎందుకో
మీరే వైద్యం చేస్ చేసేసుకుంటారు
హు ఎంతైనా
హలో హలో అండి మీ వాయిస్ బ్రేక్ అయితంది
హలో ఇప్పుడు ఓకేనా
ఆ ఆ ఇప్పుడు ఓకే
ఎంతైనా ఫార్మసీ చదుతున్నాను కదా అని అంటున్నా
అంటే ఇప్పుడు తనే స్టార్ట్ చేశారు ఇంకా ఫస్ట్ టైము ఫస్ట్ సెమిస్టర్ అయిందో లేదు అప్పుడే డాక్టర్ అయిపోయారా హలో
నేను డాక్టర్ అయినా అని ఏం చెప్పలే జస్ట్ సెల్ఫ్ కేరింగ్ చేసుకోగలను అని చెప్తున్నా
ఓకే ఓకే చిన్న చిన్నవైతే మీరు చేసుకుంటారు అలా అయితే
ఉహ్ కొన్ని టాబ్లెట్స్ కూడా ఏమైనా కావాలంటే తెలుసు కాబట్టి
ఉహు ఒకే అంటే ఇక ఏదైనా టాబ్లెట్ గురించి సజెషన్ కావాలంటే మిమ్మల్నే అడుగుతానండి
ఉ ఓకే మరి అంత కాదు గానీ జస్ట్ బేసిక్స్ తెలుసు అంతే
చాలాండి అంత మాత్రం వెళ్ళి మద్రాసలో పోయి తీసుకోనోచ్చేదానికి
ఆహా
ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు ఎక్కువగా కోల్డ్ అయితా ఉంటుండే అండి నాకు అప్పుడప్పుడు
ఎందుకని
అంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తాను కదా
ఓకే
అలా
హలో
పొద్దు నుంచి ఏం చేశారండి ఇంకా స్కూల్ కాలేజ్ వెళ్లలేదన్నారు
అదేం లేదు రేస్ట్ తీసుకున్న అంతే
ఉహు అంటే మార్నింగ్ తిన్నారా లేదా మల్లి మీరు
హ్మ్మ్ మార్నింగ్ విన్నవే అప్పు కూడా
ఓకే ఏం చేస్తారండి హాస్టల్లో ఈరోజు ఏమన్నా స్పెషల్ అ ఈరోజు
ఆ ఏముంది ఏం లేదు వైట్ నార్మల్ అదే ఫుడ్ అదే
అంతేమ్మ హు హ్మ్మ్ ఓకే ఇంకా ఈవినింగ్స్ అంటే ఆఫ్టర్ సర్టిఫికేట్
ఏం లేదు పై
ఏం లేదు సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత బయట తిరగేసి వచ్చి కొద్దిసేపు
ఆహా ఓకే
పడుకోడం
ఊ ఓకే
హ్మ్మ్
ఇంకేంటండి ఎవరైనా ఫోన్ చేశారా అమ్మ నాన్నగారు
అదే ఇంతసేపు మమ్మీ డాడీతోనే మాట్లాడుతూ ఉండే ఇట్లా అయ్యింది అని చెప్పే మార్నింగ్ నేను చెప్పలే సడన్ గా కాల్ చేసిండు మా డాడీ
ఆ
ఏమైంది కాలేజ్ వదల్లేదా అని అడిగితే చెప్ చెప్పినా ఇగ ఎట్లా ఇట్లా అయింది అని అంటే చూసుకోలేదు చూసుకోలేదా చూసుకోవా అని చెప్పేసి నన్నే రివర్స్ అన్నాడు
ఓకే అంటే మీ కాలేజీ వాళ్ళు కంప్లైంట్ చేసారా మీ పిల్ల రాలేదు అనేసి హలో అండి మీ వాయిస్ ఏమో బ్రేక్ అయితావుంది
హలో హలో హలో వినిపిస్తుందా హలో